హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు
బాగున్నామండి మీరెలా ఉన్నారు
కూడా బాగా ఉన్నాం ఎలా ఉన్నదండి మీ దగ్గర ప్రకృతి
మా దగ్గర ఇవాళ ఎండల్స్ చాలా ఉన్నాయండి ఎండాకాలము స్టార్ట్ అయింది
ఎండాకాలం గురించి కొంచెం మీకు ఋతువుల గురించి ఐడియా ఉన్నదా అండి మన ఎండాకాలం చలికాలం వసంత ఋతువులు అలా కొంచెం ఏమన్నా మీకు అవగాహన ఉంటే దాని విషయంలో నాకు కొంచెం చెప్పగలుగుతారా మీరు
ఆ ఆరు ఋతువులు అని అంటారండి కొంచెం నేను దాని గురించి విన్నా అంతే
లే అల్ అల్లా అల్లా కాకున్నా కూడా చలి కాలము ఎండకాలం వానక
ఆ కాలాలు మూడు మూడు కాలాలు ఉంటాయండి ఆ దీంటి వేసవికాలం చలికాలం మరియు వర్షాకాలం ఈ మూడు కాలాలు ఉంటాయండి ఇంకా
వింటున్నాను చెప్పండి
వేసవికాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉండి పాడి పంటలు అనేవి చాలా ఆ ఎరుగు పెరుగుతాయండి చలికాలంలో లో ఇంకా మంచు అలా ఉంటుంద
మంచి మంచిగుందా అండి వ వ వర వార్షాకాలం ఏలా ఉ ఉంటదండి
వర్షాకాలంలో ఇప్పుడు కొంచెం ఆ సహా త ప్రకృతి మొత్త మొత్తం పాడైతున్నా కాబట్టి ఏ క్వ వర్షాలు అనేవి రావట్లేదండి కొంచెం తక్కువగానే ఉన్నాయి మా సైడ్ అయి ఎ వర్షలు
ఆహా వాతావ వాతావరణం ఇప్పుడు ఈ ఇ ఇప్పుడు ఇది నడుస్తున్నది ఏం కాలం అండి ఇది
ఇది వేసవికాలం మొదలైపోయి
వేసవిికాలం మొద మీ మీ మీ మీ సైడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయా అండి
అవునండి మాది
అవునా అండి పొల్యూషన్ ఉంటదా అండి కొంచెం ఆహా ఇంకా మీ మీస్ మీరు ఆ అంటే వానాకాలంలో మీ మీ సైడ్ ఎట్లా ఉంటది అండి వాతావరణం ఎలా ఉంటది మీదికు పొలాలు ఉన్నాయా అండి
ఆ చాలా ఉన్నాయండి మా సైడ్ బాగా పత్తి పండుతదండి ఇటు సైడ్
ఆ
పత్తి అనేది బాగా ఎక్కువగా పండుతది ఇక్కడ
పత్తి పత్ తి బాగా ఏ మన పోలా లా అమావాస్యా అని చేస్తారు దానిపైన మీకు ఏమనా అవగాహన ఉన్నాదా అండి
అవునండి అప్పుడు మనకు పాడి పంటలు ధాన్యాలు ఇచ్చిన ప్రకృతిని మన ఇ ది కృతజ్ఞత భావనంతో ప్రకృతినిని పూజిస్తామండి వ్యవసాయ వాళ్ళ దారులు ఉంటారు కదా వాళ్ళు కొత్త బట్టలు ధరించి దున్నిన ఆవులకు పూజ చేయడం గానీ
హ్మ్ ఇంకా ఏం చేస్తారండి ఏమేమి వంటల చేస్త స్తారు మీరు కొంచెం నాకు వివరంగా చెప్పండి అంటే ఏమేమి వంటలు చేస్తారు ఉదయం లేచాక అంటే చేయడం నుంచి వెళ్ి ఆ రోజు చేసే పనులు అలా ఒకవేళ ఆొ కానీపక్షంలో మీకు మీరు మీరు దసరా సెలబ్రేట్ చేస్తారు కదండి మీర ఏం చేస్తారు ఏంటిది కొంచెం నాకు వివరంగా చెప్పండి ద సరా రోజు మీరు కొత్త బట్టలు కొనడం కా నుంచి మొదలుపెట్టి
దసరా అనే ది తొమ్మిది రోజుల పండుగ అండి దసరా అప్పుడే ఆ బతుకమ్మ పండుగను కూడా మనం జరుపుకుంటాం ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో చాలా పెద్ద పండుగ అన్నట్టు ఆ అక్క జెల్లలు ఆడ్ పిల్లలు వాళ్ళందరూ చాలా వైభవంగా జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగ అనేది దసరా పండుగ వరు పది రోజులు జరుగుతది అమ్మవారిని తీసుకొస్తారు తొమ్మిది నవరాత్రుల అప్పుడు అందరు ఒక పొద్దులు ఉంటారు పూజలు చేసుకుండా ఆ చాలా పవిత్రంగా అమ్మవారిని కొల్చుకుంటారండి ఆ దశమి రోజు దుర్గా దేవని
దుర్గ దేవి అమ్మవారిని కొల్సుకుంట్రు సరే చె సరే చెప్ న్నాను చెప్పండి చెప్పండి వింటున్నాను
దశమి రోజు ఆ రావణుండి కాలు మహిషాసుర మర్దిని సంహరిస్తదండి రాక్షసుి ఆ రాక్షసుణి సంహరించిన దాని మీద మనము ఇడుని మన జీవితంలో నుంచి పోగొట్టి మంచిని ఆస్వాదించాలని ఆ పండుగ ద్వారా తెలుపుకుంటామండి మళ్ళా బతుకమ్మ పండుగని కూడా పూల తోటి ఎంతో అందంగా కొల్చుకుంటాం ఆ అందరూ సాయంత్రం వేళలా ఆ ఆడుకుంటూ బతుకమ్మ పండుగ అనేది జరుపు ఒప్పుకుంటారండి బతుకమ్మ పండుగలో మనకు చాలా ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి కూూల ద్వారా మనకు చాలా ఏమంటారు హెల్త్
ఏ పూలక్కడధక్తే అండి మా మనకు అంటే
మనకు సహజంగానే చెట్ల మీద ఉంటాయి కదండి ఆ పూల తోటి లే లేకపోతే కొంతమంది బంతి పూలు కొనకచ్చుకొని కూడా పేర్చుకుంటారండి
ఏ రకాల పూలు ఉంటాయ అండి అంటే ఏ రంగుల పూలు దొరుకుతాయి
చాలా రంగుల్లో ఉంటాయండి ఆ ఉదాహరణకు ఆ మల్లె పూలు గాని బంతి పూలు గాని ఆ పసుపు రంగులో ఉంటాయి పు రంగులు ఉంటాయి మందారంగాని ఈ బతుకమ్మ పండుగకి ఈ పూలు పల్లనే ఇట్లా రిస్ట్రిక్షన్ ఏమి ఉండదండి ఎలాంటి పూవున్న కూడా మనం పెట్టుకొని పేర్చుకోవచ్చు పూలల్లో మనకు ఈ జాజులు సన్న జాజులు గులాబీ తామేరా ఇట్లా ఎన్నో రకాల పూలు పేర్చుకోవచ్చు కానీ లాస్ట్ లో మధ్యలో ఆ గౌరమ్మను కొల్చుకుంటారండి ఒక గౌరమ్మ అంతె
అవునా అయ రంగులో ఉంటుదండి
పసుపు రంగులో ఉంటదం
ఆ పసుపు రంగు పసుపు గౌ గౌర్ గౌరం గౌర్ రమ అనేది ఎందుకు పెడతారండి
మనకు సైంటిఫిక్ గా కూడా ఒక రీజన్ ఉన్నదండి అండి ఆ ఏంటిదంటే పసుపు వల్ల ఆ అది యాంటీబయోటిక్ అన్నట్టు పసుపు ద్వారా ఎటువంటి బాక్టీరియా అనేది ఉన్నా కూడా చనిపోతుంది అది ఒక సైంటిఫిక్ రీజన్ మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే మనము పసుపు కుంకుమ ఇవి అమ్మవారి ప్రతిమలుగా భావించుకుంటారు అండి
ఆహా ఆడవాళ్లు ఆ భక్తి శ్రధల శ్రద్ధలతోని గౌరమ్మని పూజిస్తారు అది అది అ అది గూడా దుర్గమ్మ సంత్ సంకేతమేనా అండి
అవునండి
ఓకే అండి ఇంకా మీరు ఈ ఇప్పుడు మన రామనవమ వస్తున్నయి దానికి ఏం చేస్తారండి ఉగా ఉగాదికి ఏం చేస్త నండి
ఉగాది రోజు ఆ బ చెప్పలనేవి జేసు కుంటమండి ఉగాదిని తెలుగు కొత్త సంవత్సరం ఆమ్ పరిగణలోకి తీసుకుంటరు ఆ ఉగాదప్పుడు మనం షెడ్ రుచులది ఆ తాగుతమ్ అది ఏమంటరు షర్బత్ లాగా దాన్ని ఉగాది పచ్చడి అని అంటాం ఆ ఉగాది పచ్చడిలో ఆ షడ్ రుచులు ఆ ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు ఆ మామిడి కాయ మళ్ళ తర్వాత పసుపు ఇట్లా కొన్ని ఇన్ని ఇంగ్రీడియన్స్ ఉంటయండి అవి నాకు కొంచెం గుర్తు రాట్లేదు
ఆ
అన్ని కలిపి ఉగాది పచ్చడ తాగు తరనట్టు దాని ద్వారా గూడా చాలా బెనిఫి ఫిట్స్ ఉంటాయి అన్నట్టు మన ఆ ఉగాది పచ్చడ ఏందంటే ఆ మనం మనం మన జీవితంలో తీపి వగరు ఇట్లా ఇవన్నీ మనం తీసుకొని తట్టుకోవాలని దా దాని సందేశం అన్నట్టు
కనేది ఉగాది నూతన సంవత్సరం అని చేసుకుంటర అండి ఈ మామిడాకులు తోరణాలు కట్టడము దానిపైన ఏమన్నా అవగాహన ఉన్నదండి మీకు
అవును మనం తెలుగోళ్ళం ప్రతి పండుగకి ఇంటి ముంగట మామిడాకులు అనేటివి కట్టుకుంటమండి అ అ
అ అ అ అది ఎందుకు ఎందుకు అంటే మనం అంటే మ మంచికి చిహ్నము ఇంటికి తోరణాలు బాగుంటయా అలా
ఒకటి అవి డెకరేషన్ పర్పస్ గూడా ఉంటదండి మళ్ళీ ఇంకొకటి మ్యాం గో లీవ్స్ ద్వారా మామిడాకు ద్వారా గూడా సైంటిఫిక్ గా అవి చాలా మంచినివి అవి మంచి ఆరోగ్యకరమైనవి
పూలు పూలు మల్లే పూలలో ఎటువంటి పూలు ఉంటాయిండి
బంతి పూలు మల్లెపూలు
కనకాంబరాలు
ఆ కనకాంబరాలు మల్లె పులోనే వీటి మీ.... ఆ... చాలా వరకు ఆడ వాళ్ళు
ఆహా ఇంకా జాజులు అవన్ అట్లా కాదండి
జాజులు అవివ్ కూడా వాడతారండి
అది కూడా వాడతార ఆ ఉగాది ఉగాది రోజు అది చేస్తారు కదాండి బూర్నాలు అవి ఏమో అంటారు కదాన్
అవునవును బచ్చప్పాలు అనేవి చేస్తారండి.
అవీ అవీ అవి ఎలా జేస్తారాండి
అది ఆ, ఔను పప్పు ఇంకా మ్ బెల్లం ఇట్లా, మ్ వీటిని ఫస్ట్ పప్పుని గ్రైండర్ పట్
హ్మ్ మ్
బెల్లం బెల్లం చేస్తారు ఇట్లా నాకుద్ద అంతగా ఐడ్ ఇవాళ లేదండి అది
సరే అండి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ము ఇప్పుడు ముందర ఏ పండుగను ఉన్నాయండి ఇప్పుడు
ఇప్పుడు ఉగాది ఉన్నది మరియు రాం మీ నవమి కూడా ఉన్నదండి
మీరెళ్తారా అండి గుడికి
ఆయ్ ఎక్కు గా ఎళ్ళం అండి మాకు ఇంటి సైడ్ కొంచెం గుడి దూరం ఉంటది
ఊహూ అందుకని దూ గుడికి కొంచెం దూరం ఉంటారు కానీ కానీ మీరు వెళ్ళడం అయితే వెళ్తారు కదాండి
ఆ మా ఇంటి పక్కన జరుగుతుందండి అక్ క్కడ వెళ్తాం
సరే ఓకే అండి మీతో మాట్లాడినందుకు బాగా అనిపిచ్చింది ధన్యవాదములో
థ్యాంక్ యూ అండి ఓకే